అగా మార
ఆ అండి బాగున్నారంండి మీరు బాగున్నారా
బాగున్నామండి
తిన్నారా అండి
అప్పమాండగా సన్నాాలం పప వెళ్ళ
ఇంకారే అండి ఆఫ్టర్నూన్
అ అప్పులాచ్చశీ నవబర్ చికెన్ కర్రీ బగరా రైస్
మాది పప్పు టమాటో విత్ వడియాలు తెలుచ అండి
ఆ తెల్సానే
నా వాడియాల మా మమ్మీ ఏంపింది లైక్ చేసింది మొన్న అవి
హ అ అ
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలం న మీర ఏద
ఎటైనా బయటకి వెళ్ళారాండి ఈవినింగ్ టై లో అట్లా వాకింగ్ నీటైనా
వెలేదాన్ని అంత టైం దొరకలేదు వెళ్ళా అంత
అవునా
ఉ
ఏమన్నా మూవీ చూసారా
లేదండి మీరేమన్నా చూసారా
లేదండి చూడలేదు ఈ మధ్య చూడట్లేదు ఈ మూవీస్ ఇంత మూవీస్ కూడా అంత ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపియట్లే
ఆ ఒకవేళ చూస్తా మీరు ఎట్లాంటి మీలీస్ చూస్తారు
ఏంట అండి
ఇక్కడ ఎలా మీరు ఏదనా మూవీ చూడాలనుకుంటే ఏ కంటెంట్ మీద
హ రే మూవీస్ తీల్స్తా అన్ని మూవీస్ ఇస్తాను ఇ డిపెండ్స్ ఆన్ మూడ్ని బట్టి చూస్తాను ఒకసారిగా హారర్ మూవీ చూడాలనుకుంటే హారర్ మూవీ చూస్తే ఇన్కస్ ఏమన్నా మూడ్స్ యాడ్ ఉంటా లైక్ కామెడీ మూవీ చూస్తా
ఉ
మీరు ఎలాంటి మూవీ చూస్తారంండి
సిచువేషన్న్నా వ అండ్ మోస్ట్లీ అయితే అ క్లా స్టోరీ హర్రా స్టోరీస్ చ
ఓ చెతే ఈ మధ్య మీరు ఏమైనా ఇట్లా సిరీస్ చూస్తారా లే యానిమీస్ లాంటి వెబ్ సిరీస్ లాంటివి
రంగ ఇ కూడాడ
బుక్స్ తరుగుతారా
హ ఏధానికి బుక్స్ అంటే ఒకప్పుడు చదివేదాన్ని ఇప్పుడు టైం చెప్తలేద అంటారు
అవును లైక్ ఇలాంటి బుక్స్ చదువుతారండి మీరు లైక్ కమ్ స్టోరీసా లేకపోతే
మ్మ్ వె యి అన్నారు ఏం గాదులే
న సాంగ్స్ వింట్రా
మ్మ్ వింటానండి
ఎలా అం టి టైప్ సాంగ్స్ అండి ఫోక్ సాంగ్స లైక్, డివోషనల్ సాంగ్స, ఐటమ్ సాంగ్స, లవ్ సాంగ్స్.
అదే ఏ సాంగ్ బావుంటాది
ఓ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటండి నేను ఇప్పుడు అన్ని వింటానండి ఎక్కువ లైక్ ఇంగ్లీష్ సాంగ్స్ ను, తెలుగు ఐటెమ్ సాంగ్స్ అట్లాంటివి వింటానండి.
హ్మ్ వింటానండి
మీ ఫేవరెట్ కలర్ ఏంటండి
నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బాలండా ఐడియా ఉందా రాణి పింక్
ఓకే ఈ సమ్మర్లో మీరు సమ్మర్ సీజన్ ఫ్రూట్స్ మ్యాంగోస్ ఇవన్నీ తిన్నారా అండి
మ్మ్ లేదండి
ఎందుకండి
ఉ నాకు ఒ బుడ్డోడు ఉన్నాడు వాడికి మోషన్స్ అవుతాయని తినద్దన్నారు
అయ్యో
ఉ ఇంకా తినలేదు
కే మీకు కుకింగ్ వచ్చా అండి
మరి అంతరాదు అలాని రాకుంట లేదు ఏదో అట్ల వచ్చి రానట్లు
మీరు ఎక్కువ ఏ డిష్ బాగా చేస్తారండి
వావ్ చేేసి ఊ చికెన్ బాగా చేస్తా
మీ వాయిస్
వినిపిస్తా లేదా
ఉహు ఇప్పుడు ఒకే
ఇప్పుడు ఉ
ఏం వంట బాగా చేస్తారండి మీరు
ఉ చికెనే అండి చికెన్ చేస్తా
ప్లస్ మీరు చెప్తారా ఎట్ల చేస్తారో
అంటే మీకు ఏ చికెన్ కర్రీ కావాలి
మీరు లైక్ మీకు ఏది బాగా ఇది నా చేత బాగా చేస్తానని కూడా ఆ రెసిపీ చెప్పండి
ఉ ఒకే ఫస్ట్ ఒకా ఒక్క ఫోర్ ఫైవ్ టమాటోస్ ఏసుకోవాలండి ఉ ఒక టూ ఆనియన్స్ సన్నగా తరుపుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి న్న తర్వాత అందులోకి లైట్గా ఎప్పుద కాజు కొంచం మా ఎళ్ళ తీసుకొని అల్లం వెల్లులి వేసుకొని బ టేస్ట్ చేయాలి
ఒకే
పేస్ట్ చేసి ఆ పేస్ట్ నూనెలో వే మనలో వసి ఆ అందులో కొంచెం కారు పసుపు అల్లం ఆ అలాగ ఆ ఏమంటారు గరం మసాలా
హ లైక్ లంతీ ప్రాసెస్ లో కాకుంంటా లైక్ సింపుల్గాద చేసదందా
ఈ ప్రాసెస్ కాకుండా అంటే ఇక కూలిగడ్డ పచ్చిమిరపకాయ కట్ చేసుకొని నూనెలో వేసేసుకొని ఆ చికెన్ మొత్తం మసాలాలు అవన్నీ కలుపుకొని తీసుకయి అందులో వేసేస్తా అయిపోయిద్దండి అదే ఉడుకుతేలే
సింపుల్ గా ఆయిల్ లైఫ మనం ఎప్పుడనా వర్క్ మీద వెళ్న్నప్పుడు ఆగం ఆగం చేసినప్పుడే సర్వీస్ చాలా బాగా గురుతాయి కదం
అవునడి
చాలా టైమ్స్ మామ్మీ ఆగం ఆగం మళనప్పుడే కవిరవి బాగా టేస్ట్ ఉంట ఇది మంచిగా ఇంట్రెస్టింగ్ గా చేసినప్పుడు కొంచెం ఏదో ఒక ఫాల్ట్ వస్తుంది
అసలు ఏంండదు వాళ్ళ ఆగంమాగంలో ఉన్నా కాని మైండ్ మాత్రం కరెక్ట్గా పని చేస్తుందిండి షార్ప్ ఉంటది మనం టెన్షన్గా ఫీల్ అ మైండ్ అనేది బాగా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది ఆరామ్సే ఉన్నప్పుడు ఇక మైండ్ కూడా మనం ఆరామ్సే ఉన్నాం కదా అని మైండ్ కూడా రిలాక్స్ షన్ తీసుకుంటారు అన్నమాట
ఒకే అండి
ఒకే అండి